ఓ
ఆ
హెలో
హలో
హెలో విన్పిస్తుందా అక్క
ఆ వినిపిస్తుంది చెప్పు
బావున్నారా అక్క
ఆ బానే ఉన్నాను రా మీరేం చేస్తున్నారు
ఎంలే అక్క ఊరికే ఉన్నాను అక్కా ఖాళీనే
బానే ఉన్నారా అందురూ
ఆ బావున్నాం అక్క మీరందరూ బావున్నారా
ఉమ్ బానే ఉన్నాం
హుమ్మ్
ఎక్కడికైనా ఎళ్ళారా ట్రి
తిన్నారా అక్క
తన్లేదు ఇంకా
కి లేదక్క ఇప్పట్లో అయితే ఏ వెళ్ళలేదక్క రీసె అంటే లాస్ట్ టైం అయితే తిరుపతి వెళ్ళింటిమి
ఆ
హలో
క కాలేజ్ ఎళ్తున్నావా
హా లేదక్క నాది డిగ్రీ అయిపోయింది అంటే నేను మ్యారీడ్ హౌస్ హూ ఊమ్ అవును
ఏం వండారు ఇవాళ
క్క
నేనా బి టెక్కు
ఈ రోజా బీ టెక్ చదువుతున్నారా ఓకే ఈరోజు మేమ్మా రసం చేసినాం అక్క రసం అన్నం నైట్ కి
ఆ అట్లే
ఉ
స్టవ్ మీదే వండు వండుతారా మీరు
రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లోన కరెంట్ లేదు లేదు మామూలుగా స్టవ్ మీనే స్టవ్ పైనే వంటలు స్టవ్ పైన రైస్ ఒకటే రైస్ కుక్కర్ వాడతాం
అవునా ఎక్కువ రైస్ కుక్కర్ వాడకూడదుగా
అంటారు కానీ ఎవరు ఉంటరు అందరు వాడేవాళ్ళు కదా ఆ అదైతే అతే ఈజీగా అయిపోతుందని చెప్పేది వాడుతుంటారు దాన్ని
ఉ
ఉమ్ మాముూలుగా కరెంటుకు సంబంధించిన అట్లా వంట చేసుకోకూడదు అంటారు కానీ ఈజీ ప్రాసెస్ అనేది ఇంకా మనం యాది ఈజీగా ఉంటే దాన్నే కదా చూజ్ చేసుకునేది హలో
అక్కడ కొడుత అంటున్నారు ఇది అంటారుమాంట మరి
ఉమ్ అవునంటారు అక్క మీరు అంతా స్టవ్ వంట అంతా ఇట్లా రైస్ కుక్కర్ అద అంతా ఏం వాడర
ఇ మేం ఏం వాడము వాడితే మా అమ్మ ఆ తపాలోనే వండి
తపాల్లోనే వండిద్దా
ఉమ్
హ మొహరమైద పీర్ల పండగ
ఆ అయిపోయింది రా మా ఊర్లో అయిపోయింది అంటే మాఊర్ళ సింపుల్ గా చేస్తారు అంత హెవీగా పక్క పక్కన ఊర్లో జేస్తారు బాగా మా ఊర్లో మా ఊరి సింపుల్ గా చేస్తారవు పండగ
అవునా పెద్దగా ఏ
మ్
అ జనాలు అట్లంతా ఎక్కువే కలిసారేమో కదా మీ ఊర్లో నా
లేదు ఫస్ట్ లో జరిగేవంట ఇప్పుయితే జరగట్లేదు
వాయిస్ బ్రేక్ అవుతుందక్కా నా వాయిస్ బాగా వినిపిస్తుందా మీకు
ఆ
కట్ కట్ అవుతుంది వాయస్ అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి కొన్ని విని ప్పించలేదు అట్లా ఉంది
సమీరల సమీరల మ్ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అక్క
ఆ
తింది
ప్లేసెస్ ఉ న
హలో
మ్ చెప్పండి
ఎక్కడ మీది ఆంధ్రానా తెలంగాణ న అక్క
వినిపిస్తుంద నాయిస్
ఆ వినిపిసోన్ది ఇపిస్తు ఏ ఊరు మీది ఎ ఎక్కడ మీది ఏ ఊరు
మేము గుంటూర్ సైడ్ ఉంటా
గుంటూర్ సైడా ఉ
మ్మ్ మీది
కాలేజ్ ఫుడ్ మాది అనంత పుర్ డిస్టిక్ అనంతపూర్
ఉ హు అటు మీ దగ్గర్లో ఏమేఉంటాయి ప్లేసెస్ మాగా మంచిగ చూడ్డానికి తిరగడానికి ఏమైనా ఉంటాయా
ఆ మాదైతే మా విలేజ్ అయితే తాడిపత్రి నియరు
మ్మ్
అంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ అంటే ఏం లేదు గానీ కుర్ ఆ టూరిస్ట్ ప్లేస్ అంటే ఏం పెద్దగా లేవు
మ్మ్
కనీ ఇక్కడ మా ఇక్కడ అంటే గూగుడు అన్ని మిక్ ఐడియ ఉందా పీర్ల పండగ చాన బాగ జరుగుతది ఇక్కడ
గోడ
గూగుడు తెలియదా అంటే ఈ సైడ్ వాళ్ళకి తెలుసల్ ఇక్కడ ఈ సైడ వాళ్లకి పీర్ల పండగ చాన బాచేసరీఇక్కడ మామూలుగ టెన్ డేస్ చాన బా ఎక్కడెక్కడోళ్ళు వస్తారు దూరం ను ఆ చానా బాగా జరుగుతాది
అవున
ఆ మీరు వెళ్ళలేదా సమ్మర్లో ఎక్కడ్కి ఆ
సమ్మర్ లో నేనైతే బ బెంగళూరు వేళ్ళను
బెంగళూరా
అదే హాలిడేస్కియా రుంటెస్ కింద
మ్మ్
మీ నో హ నే గట్టుకే మ్మ్
నెట్వర్క్ ప్రాబ్లం ఏమనాక్క సరిగ్గానే వినిపించడం లేదు
నీక హఅటిక అ
మాఊర్లో వచ్చిందంట అది.
మ్ హు మీరు వంటలు చేస్తారా? ఇంట్లోనా మీ అమ్మనేనా
కొన్ని చేస్తా మమ్మీ చేసేద్ది ఎక్కువగా. అ
అవునా
అంటే కొన్నే వచ్చు అ
బీటెక్ లో ఏ బ్రాంచ్ తీసుకున్నారు మీరు? ఇంక నేను చేయాల పెళ్ళయిందిగా తప్పదు. ఏ ఈసినా ఇంకా నేను వంటలు చేయాల్సిందే కదా ఆ
ఆ
మ్
మీరు డిగ్రీలో ఏం తీసుకున్నారు?
నేను డిగ్రీలో బిఎసీ కంప్యూటర్స్
స
హలో
మ్ హూ
మ్
ఎందుకు మాట్లాడుతున్నాడు.
అల్లుప్ప ఏం లేదే.
అంటే పరిగెత్తినప్పుడు మాట్లాడినా మాట్లాడదా ఉ
అదే నాకు కొంత అంటే ఎక్కువ ఎక్కువ అట్లా అనిపిస్తుందా?
హా అంటే వాయిస్ అలా వినిపిస్తుంది.
అవునా
నీకు ఏ కర్రీ అంటే ఇష్టం?
కర్రీలు అవి ఇవి అని ఏమీ లేదు అన్నీ అంటే వెజిటేబుల్ బా తింటా. పప్పన్నం ఇంకా వెజ్ వెజిటేబుల్ తో చేసిండేటివి. నేను నాన్ వెజ్ అస్సలు తినను. సరే
అసలు ముట్టుకోరా ఇంట్లో ఎవరూ?
లేదు మా ఇంట్లో తింటారు. నేను తినను నాకు అలవట్లేదు అంతే. మళ్ళీ మా ఇంట్లో తింటారు అందరూ. అంటే నాకు చిన్నప్పటి నుంచి అసలు అలవాట్లేదు. ఎగ్ కూడా ఇంకా ఇంకా ఎప్పుడైన్నా ఒకసారి అంతే అంతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకి
అంటే ఎక్కువ వెజిటేబుల్స్ అవి తింటారు మీరు పాలకూరలకు కూరగాయలు ఎక్కువ తిన్
ఆ కూరగాయలు ఎక్కువ తింటాను. ఇంకా అంటే ఇబ్బుడు పాపనా అబ్బుడు పాప ప్రెగ్ అంటే ప్రెగ్నెంట్ టైంలో ఇంక అప్పుడు తప్పదు అన్నట్టు ఎగ్స్ తింటాంటి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నాకేమీ మీరు బా తింటారు కదా మీరు ఇంక ప్రతి ఫెస్టివల్ కి ఇంక అదే కదా!
ఆ
మ్
అంటే మా ఫ్రెండ్ కూడ ఉంది ఒక అమ్మాయి హిందూస్ వాళ్లు ఏం తినదు తను కూడ. చాల తక్కువ వాళ్ళ ఇంట్లో మంత్ కి ఒకసారి తీసుకుంటారు అనుకుంటా.
అవునా ఇంట్లో వాళ్ళు కూడా తక్కువేనేమో తినేది వాళ్ళు.
ఆ నేను తీసుకెళ్ళిన ఒకసారి ఏసుకునింది ఒకసారి తినదు ఏందో శనివారం అని వాళ్ళు మొక్కుంటారంట.
ఆ హిందూస్ కి అట్ల ఎక్కువ సెంటిమెంట్స్. అదే సెంటిమెన్ ట్స్ ఉంటాయి హిందూస్కి ఎక్కువగా సాటర్డే, మండే, ఫ్రైడే. అట్ల ఆ
సల్తాను ఉబ్బసం ఫాస్టింగ్ ఉండుద్ది శనివారం
ఆ ఆ సరేలె అక్క ఉంటాను. మ్